వినిపిస్తుందా
ఆ విన్పిస్సుంది చెప్పండి. ఏం లేదు ఇప్పుడే అట్లా బయటకి బయట కూర్చోనున్న
ఇంకే కలియేనా
ఉ కాలియే ఇప్పుడే అట్లా కూచ్చున్నా
ఓకే
హ్మ్ మీరు తిన్నారా
ఆ తిన్నామండి మీరు దిన్నారా
ఆ తిన్నలే ఇంకా తిన్నల్ల
ఉ పేర్ జేసినారు డిన్నర్
ఆ డిన్నర్ అయ్పేంది. ప్రిపేర్ జేసినం గానీ ఇంగ తినాల్ తినాలి
ఏం ప్రిపేర్ జేస్నారు ఈ రోజు
ఈ రోజు టొమాటో కర్రీ మీది
మీకు ఏ కర్రీ అంటే ఇష్టం
మీరేం మీరుం సూప్ చేసారు ఈరోజు
పప్పు
ఓకే ఓకే
ఎక్కవ ఏ కర్రీస్ అంటే ఇష్టం వెజ్ లో
బ్రీంజల్ బ్రింజల్ బాగా ఇష్టం రెండూ మోడరేట్ గానే ప్రిఫర్ చేస్తాం స్పెసిఫిక్ నాన్ వెజ్ అని ఏం లేదు రెండూ తింటాం అన్నయ్యకు నాన్ వెజ్ అంటే చాలా వరకు అన్ని ఇంజక్షన్స్ అవొకటి ఇవొకటి ఇచ్చి పెడుతున్నారు కాబట్టి నాన్ వెజ్ తక్కువ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ చాలా వరకు ప్రిఫర్ చేస్త
హ అయినా ఇప్పుడు వెజ్ నాన్ వె ఇది కూడా వచ్ అంటే చాలా టైప్స్ వండుకుంటున్నారు నాన్ వెజ్ కూడ్ చాలా టైప్స్ కుడ్ లైక్ చికెన్ ఇంకో నార్మల్ చికెన్ టైప్ టున్నాయి కదా నాటుకోడి బా లైక్ కోడి డిఫరెంట్స్